లో
హలో
ఆ బాగున్నారా మేడం
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అయిందా లంచ్
ఆ అయిందండి మీరు లంచ్ చేశారా
ఆ లేదండి ఈ రోజు ఫాస్టింగ్ మేము
ఓకే ఉహు
ఇంక ఏంటి విషయాలు ఏం చేస్తున్నారు ఈ రోజు స్పెషల్ ఏంటి
ఉ
ఆ చెప్పండి వినిపిస్తలేదా
వినిపిస్తుంద అండి
ఆ ఏంటి ఈ రోజు సాటర్డే స్పెషల్ ఏంటి అంటున్నా హలో
హలో సాంబార్ చేసానండి
సాంబారా ఓకే మీరు కూడా మీరు కూడా వెజ్ తింట్రా ఈ రోజు నాన్ వెజ్ తినరా
తినమండి
మీరు కూడా స్వామి వారి భక్తులా
అవునండి
ఊ ఏంటి ఇంకా మేము ఈరోజు పప్పు చారు చేసాము మార్నింగ్ దోశ చేశాం
టిఫిన్ ఉహు
ఊమ్ ఇంకా ఎలా ఉంటది మీ దగ్గర టెంపుల్స్ బానే ఉంటాయా వెళ్తారా టెంపుల్ కి
ఆ వెళ్తాం అప్పుడప్పుడు
ఊ ఏమన్నా దగ్గర్లో స్పెషల్ ఏమన్నా ఉన్నాయా టెంపుల్స్ దగ్గర దగ్గరలో ఏ టెంపుల్ ఫేమస్ మీ దగ్గర
ఫేమస్ అంటు ఏం లేదండి ఆరుగ టెంపుల్స్ ఉంటవి ఊ
ఉహు ఓకే ఉ శ్రీరామనవమి బాగా చేస్తారా మీ దగ్గర
ఆ బానే చూస్తారండి
ఉందా సీతారాములది గుడి అక్కడ టెంపుల్ రామలామ్
అవునుందండి
ఊమ్ వెళ్తారా మీరు కూడా
వెళ్తాం అప్పుడప్పుడు వీలైతే
అవునా ఉహూ ఇక్కడ మాకు అంటే మేము కూడా వెళ్తాము ఎప్ ఎప్పుడు ప్రతిసారి కళ్యాణం కు వెళ్తాం శ్రీరామనవమి రోజు ఆ కొంచెం దూర కొంచెం దూరంలో ఉండేది మాకు టెంపుల్ మరి జరి ఏంటంటే ఇక్కడ రోడ్ క్రాస్ చేయగానే ఉంటది దగ్గర్లోనే మరి ఇంకా ఈ సారి విగ్రహాలు హనుమాన్ టెంపుల్ లోనే సీతారాముల విగ్రహాలు పెట్టిరు ఈసారి కళ్యాణం ఇక్కడ మాకు దగ్గర్లో టెంపుల్ లోనే జరిగింది ఇంకా అందరం పిల్లలతో వెళ్ళినం చాలా బాగా జరిగింది ఉమ్ అదే మీ దగ్గర అంటే కాదు కొన్ని కొన్ని ప్లేసులల్లా ఈ సీ తరాముల కళ్యాణం చాలా బాగా జరుగుతది అంటారు ఊర్లలల్లో అంటే ఇట్లా ముందు రోజే అదేమంటరు మామూలుగా తెలుగు వారి పెళ్లి తీరు కూరాళ్ళు బట్ కుట్టడం ఇంకా ఏమంటారు పా పాల పొరక వేయడం అలా చూసారా మీరు ఆ చూసారా ఎప్పుడైనా
చూసామండి
అవునా నేను ఎప్పుడు చూడలే కాకపోతే అందరు ఇట్లా ఆ ఊర్లలో జరిగినా అన్ని ఆ రోజు స్టేటస్ పెడతారు కదా నేనైతే అనుకుంటా ఇంత మంచిగ చేస్ స్తారా ఈ దేవుడికి అని అనిపిస్తా అంటే ఇక్కడ కూడా చేస్తారు కాకపోతే నేను అట్లా ముందు రోజు పాల బొర్క ఆ ఎదురుకొరలు ఇంక అలా ఎప్పుడు చూడలేదు అన్నట్టు జస్ట్ కళ్యాణం చూసినా ఇంకా ఊ దేవుడు ఊరేగింపు ఉంటాది కదా ఈవినింగ్ టైమ్ లో
అవును ఓకే నార్మల్గా మ్యారేజెస్ లో ఎట్లా జరుగుతాయో అట్లనే చేస్తారు వాళ్ళకి కూడా ముందు రోజే అన్ని తంతులు చేసి హా
అదే అదే తెలుగు మొత్తం తెలుగు వారి పెళ్ళి తీరు కదా అదే నేను ఆశ్చర్యపోయిన స్టేటస్లలా చూసి చాలా బాగా చేసారు దేవుడికి అనేసి
ఉమ్ హు
వెళ్లారా ఎప్పుడైనా భద్రాచలం ఫేమస్ కదా
ఎప్పుడు వెళ్లలేదండి మీరు వెళ్లారా
అంటే మేం కూడా వెళ్ళలేదు కాకపోతే అక్కడ ఆ రోజు రాములవారి అదే శ్రీరామనవమి రోజు చాలా బాగా చేస్తారని తెలుసు బట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు హమ్ ఇంకా ఇంకేమేమి స్పెషల్ ఇంకెక్కడైనా తిరిగారా సమ్మర్ అంతా
ఏం తిరగలేదు మేడం
ఉమ్ అంటే టెంపుల్స్ మీర ఎక్కడన్నా ఏమన్నా స్పెషల్ చూసినయి అంటూ అల్ వెళ్ళారా ఎక్కడికైనా మీరు టెపుల్ ఇప్పుడు తిరుపతికి వెళ్ళరు కదా అప్పుడు రిటర్న్ లో ఏమైనా చూసారా
ఆ వెళ్ళామండి శ్రీకాళా ఆస్తి శ్రీశైలం
అవునా శ్రీకాళహాస్తిలో ఎలా ఉంటదండి
చాలా బాగుంటది మేడమ్ అక్కడ మనకి ఏంటి అంటే ఏమైనా పూజలు ఏమనా దోష షాలు ఉంటే పూజల్ చే చేప్పించుకోవాలి అక్కడ చేపించుకుంటే మనకి సక్సెస్ అనేది ఉంటది
అవునా అదే వేరే వాళ్ళు అంటుంటే విన్నా కానీ మేము ఎప్పుడూ వెళ్ళలేదు ఆ బాగుంటది అంటారు కంపల్సరీ తిరుపతి వెళ్ళిన వాళ్ళు రిటన్ లో ఒక హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ కంపల్సరీ ఇది రీల్స్ శ్రీకాళాస్తి వెళ్ళి వస్తారంట ఆ అదే అదే అదే ఇంకెక్కడ ఎలారు
శ్రీశైలం వెళ్ళాండి శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్
బాగుంటదా అక్కడ కూడా
అక్కడ కూడా బాగుంటది మనకి
ఆహా హా ఆ ఇలాగే అనుకుంటాం ఇంకా తిరగడం ఎప్పుడు కుదరదు గానీ
ఉమ్
ఇంకా ఏంటి హా మొత్తానికి ఇట్లా తిరిగారన్న మాట
ఉమ్
ఉమ్ ఇంకా ఇక్కడ స్వర్ణగిరి యాదగిరి అని కూడా ఇప్పుడు ఫేమస్ అయిపోయినాయి తెలుసా నరసింహస్వామి అ
అవునవును వింటాము న్యూస్లో ఎప్పుడు వెళ్ళలేదు కాని చూస్తుంటాం
ఆ బాగుంది కదా మామూలుగా అంటే చూస్తేనే అర్థమయిపోతుంది ఇంకా మా దగ్గర వెళ్ళిన వాళ్ళందరూ అన్నారు చాలా బాగుంది అనేసి నేను కూడా అనుకుంటున్నాం వీలు కావట్లేదు పోవాలి ఇంకెప్పుడైనా పిల్లలతో
ఉ
ఉమ్ ఇంకా ఏంటి విషయాలు ఇప్పుడు మీరు ఏకాదసి వస్తుంది ఫాస్టింగ్గా అండి
ఆహ లేదు అట్లాంటివి ఏం లేవు
అవునా ఏమో ఇపు ఆహ లేదు జస్ట్ ఇన్నా నేను అంటే మా ఇంట్లో అన్న వాళ్ళు విన్నా ఫస్ట్ ఏందనంటే శివరాత్రికి ఉన్న వాళ్ళు ఏకాదశి కూడా ఉండాలి అనేసి అని అంటారు ఆ బట్ నేను మాత్రం శివరాత్రికి శివుడికి చేస్తాను ఇంకా ఏకాదశి అంటే ఏమో చేయలేదు ఎప్పుడు అంటారు కదా అన్నగిన్న పెద్దవాళ్ళు అట్లా
ఓకే
ప ఇప్పుడు ఆషాడం స్టార్ట్ ఇప్పుడు ఫిఫ్టీన్త్ నుండి ఆషాడం మండే నుండి చేస్తారా మీ దగ్గర బోనాల పండుగ
ఆ చేస్తారండి
అమ్మవారికి
అవును అమ్మవారికే చేస్తారు
ఉ అస్ తెలంగాణలా మంచిగా చేస్తారు కదా చాలా ఫేమస్ మా దగ్గర కూడా ఆ వీక్లీ వీక్లీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వారం అని చేస్తారు ఫస్ట్ టు గోల్కొండ బోనాలు ఒకసారి ఇంకా ఉజ్జయిని మహంకాళి బోనాలని సికింద్రాబాద్ బోనాలు ఇట్లా రకరకాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వారం ఈ ఆషాడం స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర ఎవ్రీ సండే జరుగుతనే ఉంటయి బోనాలు
అవును ఫేమస్ కదా మన తెలంగాణలో బోనాలా ఫెస్టివల్
చాలా అంటే చాలా ఫేమస్ చాలా షాపింగ్స్ చేస్తరు ఆడపడుచులు అందరూ ఆ చాలా బాగ జరుపుకుంటారు అందరూ ఇంకా ఆడపడుచులు అందరు అమ్మ వాళ్ళు ఇంటికొస్తరు
ఉం
ఇక్కడ మా దగ్గర అయితే చాలా స్పెషల్ ఇక్కడ హైదరాబాద్లో మరీ ఎక్కువ చేస్తరు అంతట జరుగుతయి అనుకో అంతట జరుగుతయి కనీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషల్ ఉంటది కదా
అవును కానీ
ఆ ఉమ్అంటే చేస్తరా మీరు ఇట్ల
ఆ చేస్తమండి
హలో
హలో ఆ చేస్తం మేము కూడా బోనం తీస్తం ఇంట్లో నుండి ఆషాడంలో
తీస్తరా ఓకే హుమ్ హుమ్ అలా ఉందన్న మాట మొత్తం అదే గద నాన్ వెజ్ కోయడం తినడం అదే జరుగుతది బోనాల పండగ అంటే అమ్మవారికి అదే నడుస్తది కద నైవేద్యం
అవునండి
అవును ఇక్కడ మా వాళ్ళు కూడ చేస్తారు ఒకటి ఒక దగ్గర స్వీట్ బోనం అని మల్లొకదగ్గరా మళ్ళ పసుపు అన్నంమని అండి ఆమెకి నైవేద్యం అప్ప జెప్పి ఇంక యాట మొక్కుబడి ఉంటే యటలు కోస్తరు ఇంక కోడి అయితే కోడి ఏది మొక్కు ఉన్నవాళ్లు అది తీర్చుకుంటరన్నమాట
అవును
ఊమ్
ఇక్కడ కూడ అంతే అండి
కనీ జరగబోయేది కూడా దేవుడొచ్చి ఇట్లా ఇప్పుడు ఇ ఈ గోల్కొండ బోనాలు సికింద్రాబాద్లో మన ఉజ్జయిని మహంకాళి బోనాలు అని చేస్తరు అక్కడ అక్కడ కొన్ని అలా చూస్తాంటం దేవుడు ఒచ్చి ఇప్పుడు ఈ ఈ ఆ వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి
హలో ఆ ఇట్లా దేవుడొచ్చి దేవుడొచ్చి ఇలా చెప్తడు కదా ఇప్పుడు ఊ వర్షాకాలంలో ఇప్పుడు మనకి ఎట్ల ఉంది వ ర్షం పడతదా పడదా పంట పొలాలు ఎలా ఉం టే ఏంది అనేది అది దేవుడు అలా చెప్ తనే ఉంటడు చెప్పింది జరుగుతనే ఉంటది అదైతే నేను ఘోరంగ నమ్ముతున్న దేవుడ్ని నాకదే అనిపిస్తది అప్పుడప్పుడు చాలా బాగ చెప్తారు అంటే నేను లైవ్లో చూడ్లేదు జస్ట్ ఎందనియంటే మనం ఛానల్ యూట్యూబ్ ఛానల్లా ఉ చూస్తాం కదా అక్కడ జరిగింది మనకు లైవ్ ఇస్తా ఉంట్రు లైవ్ చూస్తాం కదా ఉహ్ దేవుడు అం త బాగా జరగబోయేది ఎంత బాగ చెప్తారు బ్రహ్మంగారు చెప్పినట్లే సేమి దేవడో చూడాలానే చెప్తారు కదా
అవునండి మేము కూడా చూసినం న్యూస్ల చూసినం
చూశారా
ఆ చూస్తామండి
అవును అవునా అంతే చాలా నమ్మకంగా చేస్తారు కాబట్టి దేవుడి కూడా చాలా నమ్మకంగా చెప్తారు చెప్పినట్లే అన్ని జరుగుతాయి అన్నమాట
అవును
ఉమ్ అంటే మేము ఏం చేయము ఆ ఇక్కడ మాకు దగ్గర వాళ్ళు చు చేస్తారు కదా అలా చూస్తూ ఉంటా
ఉహు
ఉహ్ ఇంకా ఏంటి
పిల్లలు స్కూల్ కి వెళ్ళారా
ఆ వెళ్ళారు ఇగ వస్తారు అండి వచ్చిందంటే ఇంకా అల్లరి వశపడదు ఆ మీ వాళ్ళు కూడ వచ్చారా
ఆ వచ్చాడండి మా బాబు
అవునా మా పిల్లలు అయితే రాగానే అమ్మ చాలా అంటే చాలా
ఉమ్
ఓకే అండి మరి మళ్ళీ కాల్లో కలుద్దాం బాయ్
ఓకే అండి బాయ్